హాయ్ అండి
హాయ్ చెప్పండి
ఏన్ ఆ ఏం లేదు వంట అయిపోయింది మీరేం చేస్తున్రు
కో కాల్ చేసారు కదా
ఆ అవునండి
చెప్పండి ఆ వంట అవుతుంది ఇప్పుడు పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా
ఆ
మీ వర్క్ అయిపోయిందా
ఆ అయిపోయింది ఇప్పుడే వంట అయిపోయింది ఇందాకనే ఉ బట్టలు అవి ఇవన్నీ అయిపోయినాయి బాక్స్ పెట్టి పంపించాయి బాక్స్ పెట్టి తీసుకెళ్ళాలి
ఆ అచ్చా తీసుకెళ్తారా మార్నింగ్ తీసుకెళ్లారేమో
మార్నింగ్ ఒక్కొక్కసారి తీసుకెళ్తా వంట లేట్ అయితే తీసుకెళ్ళా అన్నట్టు హు
ఇంక చెప్పండి హౌస్ వైఫ్ ఏనా
ఆ అవునండి హౌస్ వైఫే ఇగ ఖాళీ టైం లో స్టిచ్చింగ్ అట్లా చేస్తూ ఉంటా బ్లౌజ్ స్టిచ్చింగ్ అది ఇది
బయటివి కుడతారా
బయటియి నా మామూలుగా కుడతా కానీ నాయి కుట్టుకుంటా ఇగ బాగా పట్టానున్నట్టు టైమ్ ఉంటే పడతా లేకుంటే లేదు కోన్
ఎంత అంటున్న ఉ
నార్మల్ దానికి ఎయిటీ తీసుకుంటా అంటే ట్వంటీ తక్కువ మళ్ళీ లైనింగ్ క్లా లైనింగ్ బ్లౌజ్ కి ఆ టూ హండ్రెడ్ అయితే వన్ ఎయిటీనే తీసుకుంటా కొంచం తక్కువ
ఓకే అవునవును అంతే అంతే నడుస్తుంది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ నేను అంతే తీసుకుంటా టూ హండ్రెడ్ వన్ ఎయిటీ
ఆ నేను అంతే ట్వంటీ రూపీస్ తక్కువ తీసుకుంటా ఇంకా ఏమి వండిన్రూ కర్రీ
బెండకాయ బెండకాయ చేస్తున్నా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి బాక్స్
బెండకాయ చేసినా రా హో గి రే టూ టైమ్స్ చేస్తారా
ఆ అంటే తను డ్యూటీకి వెళ్తాడు మా హస్బెండ్ తను ఉండడు ఇంట్లో ఇక పిల్లలు నేనే కాబట్టి ఇష్టమే తింటా అంటేనేమో అదే మార్నింగ్ లేకపోతే మళ్ళీ ఏడున్నయ్
ఆ అదే టూ టైమ్స్ ఊ మ్ టూ టైమ్స్ వేసుకోవాలి ఎప్పుడప్పుడు
ఆ అవును మళ్ళీ వెదర్ కూడా బాగుండది లేదు మాార్నింగ్ చలి పెడుతుంది
అవును మళ్ళీ కర్రీలు కూడా ఆగట్లేదు ఖరాబ్ అయిపోతు
అవును ఈ ఎండకి ఈ కర్రీసు ఈ హీట్ కి అనేది కర కర వండుతా కరాబైత పోద్ధి
అవునా ఎండలయితే స్టార్ట్ అయినాయి బాగనే ఇప్పటి నుంచి వెళ్ళ మార్చి నుంచి
ఇప్పుడే అ లేదు మార్నింగ్ చలి పడుతుంది కదా
చలి పెడుతుంది ఆ మళ్ళీ ఇప్పుడేమో ఎంత ఎండలు చూడావో కొంచెం సేపు కరెంట్ లేకపోతే ఆ ఉడకపోస్తుంది అవును చాల ఈ కాలం లాగానే మార్నింగ్ వేడి నీళ్ళు
ఆ అదే ఆ మార్నింగ్ అట్లనే అయిపోతుంది
పోతుంది అంటే వారి వృక్షాలు బాగుండే కదా ఇంకా ఎండలు కూడా ఇంకా ఎ ఇక్కడ కూడా అట్నే ఉంటాయి కావచ్చు
ఆ ఇంకేం కర్రీ చేసారు
అంత వండకాయ చేసినా నేను
అవునా
హ్మ్
ఈ ఎండకి ఇంకేదైనా ఫెస్టివల్స్ గానీ ఏమన్నా వస్తే కా బాగా
ఆ రిస్క్ అయిపోతే చిరాకు చిరాకు అనిపిస్తది ఆ పొయ్యి దగ్గర ఉండాలేం ఇక మరి వంటంతా అయిపోయినాక ఇంక మన్నా చేసేదాక మొత్తం ఉండాలి ఆ చిరాక్ చిరాక అనిపిస్త ఆ కిచెన్ లో ఫ్యాన్ పెట్టుకుంటారు ఇంకా లేదు ని టిఫిన్ అయ్యంది పొద్దున టిఫిన్ చేసిన తి నాలి ఇప్పుడు
ట్వల్ థర్టీ క టైమ్
ఉమ్ ఆ ఆ అవును ఇచ్చేసి వచ్చి తినేస్తాం
అ తిన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తారేమో
ఆ తిని కాసేపు కొంచెం ఎక్స్ట్రాలా తీసుకుని ఇంకా స్టిచ్చింగ్ తీసుకు ఒక రోజు అంతా నేను కట్ చేసి పెట్ కుంటా ఒక రోజు మంచిగా దేంది దానికి తర్వాత ఇంకో రోజు డైరెక్ట్ కుట్టుకుంటా అట్లా అన్నట్టు ఒకటే రోజు కట్ చేయడం ఒక రైజ కుట్టుకోని నేను
అవునా మాకు అట్లా లేదు ఇప్పుడు ఏదైనా అం జంట్ వాళ్ళు కావాలి అని అంటే తప్పదు అది కట్ జేసి కుట్టాలి కచ్చితంగా అర్జెంట్ బ్లౌస్ అంటే
థ్యాంక్ యూ ఆహ్ అవును నేను అట్లా కాదు ఒక రోజేమో కట్ జేసుకుంటా ఒక రోజేమో కుట్టుకుంటా ఫ్రీ ఉంటది అది మళ్ళీ అప్పుడే కర్ట్ చేయాలి ఇప్పుడే కుట్టాలి అనింటే కొంచెం కొంతమంది ఎట్లా అ ఇలా అలవాటుంటంది
అవునవును పర్ఫెక్ట్ ఉంటే ఏం కాదు నార్మల్గా అంటే కొంచెం కష్టమ అవుతుంది కదా
ఆ వస్తాయి నే బాగానే కుట్టడానికి కానీ నాకే మళ్ళీ జ అదే డిజైన్వి అవి ఇవి కుట్టమంటారు కా నాకు అంతగా నేను కుట్టలేను నార్మల్గానే కుట్టేస్తా
ఫస్ట్ మనం కుట్టినయి వాళ్ళకి నచ్చినవి అనుకో ఒక్కో వాళ్ళు బానే ఇస్తారు
ప్రవణం బ్లౌజులు అనేటివి కూడా అందరి దగ్గర అసలు కుదరవు ఆ కదా అందరి దగ్గర కుదరవు ఎవరి దగ్గర ఒక్క దగ్గర కుదిర్తాయి వాళ్ళ దగ్గరనే కుట్టించుకోవాలి
అంటే కట్టింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంట ఉంటాయి కదా కొంతమంది క్రాస్ కట్ చేస్తారు అట్లా స్ట్రైట్ కట్టింగ్ అది ఇది ఉంటది కాబట్టి ఇక మనం కొంచం
ఇప్పుడు కొలత బ్లౌజ్ కొలత వేరే కటింగ్ ఉంటది టేపు కొలత వేరే కటింగ్ ఉంటది ఇంక ఇప్పుడు కొ నేనా బ్లౌజ్ కొల్తేనే తీసుకుంటా నాకు అదే ఈజీగా అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి అవును ఇది టేపు కొలుతా అంటే కొంచెం అ
అది అంత పర్ఫెక్ట్ ఉంటానే వస్తుది పర్ఫెక్ట్ లేంది రాదు
ఒకటి ఎక్కువ వస్తాయ్ తక్కువ స్తా ది అయ్యో ఇది ఏంటిది ఇట్లొచ్చింది చెందాను మళ్ళీ
మళ్ళీ అంటారు వాళ్ళు కష్టమర్స్ బాగా
అవును బాగా మాట్లాడారు కొంచెం తేడా వచ్చింది అనుకో ఇంకా బాగా మాట్లాడతారు ఇంకా డబ్బులయితే సగం స గం ఆపేత్తరు
ఆ అ ద వారా కరెక్ట్ ఇది అ
ఆహ్... అది మనం అడుక్కుంటూ ఉండాలి ఇగా ఏమైంది మిగతా పైసలు ఎప్పుడు ఇస్త ఇస్తావు ఎప్పుడు ఇస్తావని
అవును అది కూడా కరెక్టే మరి వాళ్ళు ఇవ్వరు కదా
ఇళ్లల్లో ఎతే అట్లా టైలర్లో ఎతే ఇట్లా ఆగుతారా వెంటనే అన్ని పైసలు తీసుకుంటారు ఉ. అవును వాళ్ళు ఇయ్యరు పైసలు ఇచ్చేదాకా ఇయ్యరు
కానీ మన దగ్గర అట్లా కాదు ఖాళీ ఉండే ఏం చేస్తాం మనేసి కుట్టడం
కుట్టడం
ఆ మీరే ఉంటారా అత్తమ్మ వాళ్ళు ఉంటారా ఇంట్లో
ఆ ఉంటారు వత్తమ్మ వాళ్ళు కూడా నే నేనుంటా అత్తమ్మ వాళ్ళు ఉంటారుే ఇద్దరు పిల్లలు హ
టైం సరిపోతుంది
ఆ అవును అవును ఇ కొంచెం మధ్యాహ్నం
మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం ఉంటాయి లే తిన్నమంట
నిద్ర వస్తుది అవును అందుకోసంే కదా నేను కట్ చేసి పెట్టుకుంటా
వన్ ఆర్ టూ అవర్స్ కుట్టినామని అంటే అయిపోతు మళ్ళీ ఈ తిన్న మటన్ నిద్రోస్తుది ఆ
ఇప్పుడు ఎక్కడ మంచిగా టైలరింగ్ కుట్టే వాళ్ళు కనబడితే కొత్త కొత్త షాపు లో పెట్టుకుంటారు కదా అత అక్కడికి తీసుకెళ్ళిపోతాను కొత్తగా ఏది కనపడితే అడిగి తీకు
ఆడి తీసుకుపోతారు కానీ అందరం గుట్టేటివి వేయంం
అదే ఇ కొంచంచమ అది స్టైల్ గా మంచిగా కనబడేసరికి అరే ఇల్ మంచిగా కుడతారు కావచ్చు వెరై ఇట్గా కుడతారేమో అనుకొని
అవును
వాళ్ళ దగ్గర ఉట్టించుకొని వచ్చిన తర్వాత ఏదో ఒక మిస్ జరుగుతుంది కాగానీ వాళ్ళ పాత వాళ్ళ దగ్గరికి తీేరు కదా కరెక్ట్ కదా ఇది నేను చూసిన నేనా మంచిగా ఎవరి దగ్గర అనమాడుతుందో పోతారు
కొంచెం మిస్టేక్ అవుద్ది అ అ్వదని కాదు కాగాని పర్ఫెక్ట్ గా రావాలి అంటే రావు కదా వాళ్ళు అర్ధం చేసుకోరు అట్లా
అట్లుండారు జనాలు
ఆ వాళ్ళు అర్ధం చేసుకోరు
అవును
ఇకా ఆ ఇంట్లోనే ఉంటారా అయితే
ఆ ఇంట్లోనే ఉంటాం
నేను టీచింగ్ చేస్తా పెద్దదే నేను టీచింగ్ చేస్తా కానీ నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ కంప్లీట్ అయిపోయింది అని మా బాబు చిన్నగా ఉన్నాడు అనేసి ఇయర్ వెళ్ళట్లేదు
ఆ
నెక్స్ట్ ఇయర్ ఉండి వెళ్ళాలి స్కూల్ కి ఆ అత్తమ్మ ఉంది లాస్ట్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళ వచ్చేది ఇక తను చూసుకునేది కానీ ఇక పప్పు పాపం ఎంతయినా ఇప్పుడు స్కూల్ క వెళ్తున్నాడు ముందుకురిస్త పాలే మన పిల్లలు మనం చూసుకుంటే బాగుంటదని ఈర్
స్కూల్ క వెళ్తే ఏం కాదు కదా
ఆ స్కూల్ క వెళ్తున్నాడు ఆ వెళ్తున్నాడు గాని చాలా చిన్నోడు
ఆహా
రావాలి మళ్ళీ లంచ్ ఏపియాలి మళ్ళీ డ్రాప్ చేసి రావాలి పట్లా వాళ్ళ చూస్కో రిస్కావంది అందుకోసమాన ఈ రోజు వెళ్ళట్లేదు
త్రీ టైమ్స్ వెళ్ళాలి మార్నింగ్ పంపించాలి మధ్యాహ్నం లంచకి వెళ్ళాలి నింగ్ వాళ తీకనిలి అ డ్యూటీ అయిపోతుంది ఫోర్ క్లా వచ్చే వరకు కొంచం కం తర్వా గాని
అందుకని ఇ వెళ్ళట్లేదు
పిల్లలయితే మనమే వెళ్ళాలి ఈ బాక్స్ ఇచ్చి రావాలి వాళ్ళు తినబెడతారు అందులో ఆయాలు కానీ ఇంకా ఏమ
ఉండదు
సరే అండి మరి సరే ఓకే అండి
నేను ఆఫ్టర్నూన్ చేస్తాను ఓ